హలో
హలో హాయ్ అండి.
హలో అండి.
ఎలా ఉన్నారు.
హా బా బాగున్నామండి మీరెలా ఉన్నారు.
ఊ బాగ తిన్నారా అండి.
ఆ అయిందండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి.
ఆ నేను చపాతి మళ్ళీ టమాటా క కూర తైపల్ తిన్నానండి.
ఓకే
మీరేంటి స్పెషల్ ఈరోజు ఏం తిన్నారు.
స్పెశ్శలేం తినలేదంటే ఈ రోజు మాకు ఫుడ్ బాగోదు ఇక్కడ
అవునా మరి ఏం తిన్లేదా
కుష్ కాతిన్నా
ఓకే ఓకే ఇంకాది స్పెషలేగా మళ్లీ స్పెషల్ కాదంటారు
లేవు బయటికి వెళ్లి తినడం స్పెషల్ ఏంది అని
ఆ ఇది స్పెషల్ ఫుడ్ తిన్నాను కాదదు స్పెషల్ కదా అండి ఇంకేనండి ఈ రోజు ఎలా ఉండే హౌ ఇస్ యువర్ డే
ఏముంది ఏం లేదు ఏదో నా డే బ్యాడ్ డే అండి
ఎందుకండి ఏమైంది మీకు ఇబ్బంధం లేకుంటే షేర్ చేసుకో చెప్పండి పర్లే
ఆ అలా ఎం లేదు జస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గొడవ అయింది
ఓకే మీ క్లాస్ ఫ్రెండ్స్తో లేకుంటే పర్ నార్మల్ వేరే వాళ్ళతోనా అండి
అదే క్లాస్మేట్ ప్లస్ స్కూల్ మేట్ కూడా ఆ స్కూల్ నుంచి ఫ్రెండ్ ఆ అబ్బాయి
అవునా ఏమైందండి
ఏం నార్మల్ ఒక వన్ వీక్ నుంచి మాడం లేదు నాతో
ఆహా
అంటే మాట్లాడడం ఆపేశాడు
ఆ
ఆ ఈరోజు ఇంకొక ఇంకో అబ్బాయిఅదే వాడు నా ఒకేగా ఉంట అందరు ముగ్గురు ఒకటే క్లాసు ఒకటే ఇక్కడ
ఓకే ఒకెదా స్టే చేస్తారా మీరుంత ముగ్గురు ను సరే
అది నా స్కూల్ మేట్ కాకుండా ఇంకో ఇంకో ఫ్రెండ్ ఉంది అన్నాడు సర్ వన్ తో మాట్ ఆ వాడు మాట్కపోతే ఏంది నువ్వు మాట్లాడు ట్రై చెయ్ ట్రై చెయ్ అన్నాడు సరే లాబ్ లో ఒకసారి మాడిచ్చా అంటే నేన్ తగ్గి కొద్దిగన్ త మాడిచా ఏం రా మాట్లాడవా ఏమ్ అ మాట్లాడవా రెండు రెండు సార్లు అన్నా
హా
అంటే వా సడంగా మా ఫ్రెండ్ వైపు చూసి అది ఇంకో ఫ్రెండ్ వైపు చూసి ఇలాంటి ఇలాంటీ ఫ్రెండ్షిప్ అసలు ఉండకూడదు మనకు
ఆ ఎందుక్
ఏ ఏ ఆ ఫ్రెంస్ ఇట్లాంటి ఫ్రెండ్స్ఇప్ రాకూడదు ఇకా లైఫ్ లో రావాలని కోరుకున అనేశాడు వెంటనే
అంత పెద్ద మిస్ అండర్స్టాండింగ్ ఏమైందండి మధ్య
ఇంకా ఏడుపొచ్చింది
ఆ
నీలోచేశయ్
అవునండి ఇంకా టూ త్రీ ఇయర్స్ క మనం చానా అటాచ్మెంట్ చేసుకుంటాం అ ఇంకా చైల్డ్ హుడ్ డ్ అంటే ఇంకా చాన కనెక్షన్ ఉంటుందిగా అండి వాళ్లతో
నేన్ అట్లా సైడ్ కి వెళ్ళిపోయి ఏడ్చేసా
మీ సైడ్ నుంచి ఏమైనా మిస్ టేక్ అయిందా ఏమన్నా మీకేమన్నా తెలుసినా
ఏ నా నా నా నుంచి ఏ మిస్టేక్ లేదండి మేము టూ మాకు ఎగ్జామ్ మాకు ఎగ్జామ్స్ ఉన్నాయండి మీటంటే ఉంది ఫస్ట్ ఎగ్జామ్ అడిగారు చెప్పిమని చెప్పించాను సెకండ్ ఎగ్జామ్ మాకు మ్యాక్స్
ఓకే
రాదు మ్యాక్స్ ఇప్పుడు సపోజ్గా మీకు ఏమ్ రాదనుకోండి ఇసర అడుగుతార అడుగరా నాకురాదుగ
ఇక్కడ నా అవసరం కాబట్టి నేను అడుగుతా అండి నేను ఎగ్జామ్ ఏం రాయాలి నైన్
ఆ వాన్ వాన్ రీజన్ ఏందంటే మా ఫ్రెండ్ రీజన్ అది కాదంట నేన్ నేను నేనే వెళ్ళి అడగాలంటా వాన్ని చదివావా లేదా ఏమన్న చెప్పియలన అని నేను అడిగితేనే వాళ్ళు వచ్చెది సే వత్తారాంట
అది కా అండి ఇప్పుడు నార్మల్ ల్స్ ఫుడ్ ట్రావెల్ అంటే ఆళ్ళు అందరినీ ఎచేసుకొ ఇప్పుడు స్టడీస్ అకాడమిక్స్ అంటే పర్సనల్ కదండి వాళ్ళ వాళ్ళ కేర్ వాళ్ళు చూసుకోవాలి ఫస్ట్
ఆ అదే అండి
హ
నేనే వెళ్ళి అడగాలంట టెస్ట్ చేసారంట నన్ను అండ్ వచ్చి అడుగుతాను లేదో ఇంకా మామూలు ఇంకా బాయిస్ బాయిస్ అంటే కాదు బాయిస్ బాయిస్ అంటే మాకు ఈగొల్ ఉంటాయి ఇలె వాడు అదే ఆ ప్రెండ్ అడగలేదు నేను అడగలేదు దానికోసం మాట్లాడ ఇంగేం ఇంకోసం ప్రెండ్ ఉండి అన్నాడు నువ్వొచ్చి అడిగి అడిగే నను అవును అవును నేనన్నా అవును అవున్రా వాడచ్చు అడగచ్చు కదా వాడేందుకు అడిగలే వాడేఎందుకు పేట్ వాడలా బయటె సాను నేను అలాగ వచ్చెసార
ఆ ఇది పర్స్పెక్టు కూడా అలానే ఉంది కదరా నువ్వు తను చెప్పాలి అంటే తన వచ్చి అడగ అడగతాడు అని చెప్పి నువ్వు ఉన్నవ్ తను అడగలేదు అని అలా ఉన్నారు ఇప్పుడు వాల్వాళ్ల పర్స్పెక్టివ్ లో వాళ్ళ వాళ్ళకి ఉంది ఈగో నువె
ప్రెండ్ లీ లేకపొతే మనం ట్రైచేస్తుంటిమి నువ్వనా మారాల్సిన వన్నీ నువ్వు అంటే వీళ్ళు కూడా నా పాయింట్ రఫీనే తప్ప అంటున్నాడు మా ఇంకో ఫ్రెండ్ కూడా నువ్వే మాడిచె టైపే అని నేను చూసిన నే నాదె తప్పు అన్నట్లు చెప్తున్నాడు ఇంకా ఇద్దరు నాదే తప్ప అన్నబుడు నాకింక ఆల్రెడీ అడిగ ఏ తప్పు చేష అంటే ఇందు మాట ఆపేసి మాట్లా ఆపేసరు నాకు త అంతే దీనికోసం అంట
అకాడమిక్స్ లో ఏముందండి అది ఈ రోజు ఉంటుంది ఈ ఇంకో వన్ ఇయర్ ఉంటుంది మళ్ళీ ఏము ఏముంటుంది చెప్పు దాంట్లో
చి
హ హా పిడ ఫ్రె ఉ ఆ తనే ఒ ఒక ఒక మాట అనేసి ఏంట్రా అంత మా థాట్ మీ పైన అర్ చేసినా పర్లేదు అట్లీస్ట్ మాట్లాడుకునే సరిపోయింటేను అప్పుడు ఏముందండి
ఆలకి ఇబ్బంది అయి ఏందంట అదేకాదు మా క్లాస్ లో ఇంకో అమ్మాయి అమ్మాయి ఉందిలే ఆ అమ్మాయికి నేను కొద్దిగా క్లోజ్ ది అది కూడా అమ్మాయితో మానం ఆపేశారు వీళ్ళు
ఆ అమ్మాయి ఏం చేసిందండి
ఏం చేయాల ఆ పాప నాతో ఉందని అంతే
సంబంధం లేకుండా మీకి ఎందుకండి చిన్నపిల్లలా కొంచెం
ఇంగ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ కదా సడంగా వాడు ఫ్రెండ్షిప్ ఉండకూడదు నాకు లైఫ్ లో ఎందుకు వచ్చిందో అసలు ఇంకోసారి నా లైఫ్ ఇ ఇంకో లైఫ్ అదే నా జీవితంలో ఇట్లా ఫ్రెండ్షిప్ రాకూడదని కోరుకుంటా అనేసారండి
భాదేస్తుంది కదండి ఇంకా చిన్నప్పు ఇంకా
ఆ ల్యాబ్ మొత్తం ఏడ్చింది కుంటూ ఉన్నాను నా నా వళ్ళ నాకు అవ్వలేదు సాయంత్రం కూడా ఏడుపొచి చండీ ఈవెనింగ్ కూడా నాకు నా వళ్ళ అవ్వలేదు అండి క్లి
ఉమ్
తిందాం అని బయట్కొచ్చా అందుకే బయట్కొచ్చా నేనొక్కడినే ఇంగ తిని కూర్చో లైట్ గా అక్కడ మా అక్కడ పిజీ ఉంటదండి పీజీ ముందు కూర్చునే ఉంటుది అక్కడ గర్ల్స్ పీజీ ముందు కూర్చుంటుంది స రోడ్ మీంద ఓకే ఒక వన్ అవర్ పైన అక్కడ కూర్చున్నా అండి ఒక్కణ్ణే
ఎందుకంటే ఒకరు ఇంకెవరన్న ఫ్రెండ్స్ ఉంట అే అట్లీస్ట్ మంచిగా కొంచెం షేర్ చేసుకునాని కన్నా
ఏ ఏ ఊరుకదే వెళ్ళ పంటే ఇక్కడ అదే మా ఫ్రెండ్స్ అందర గ్రూప్స్ ఉంటారు గదా గ్యాంగ్ అంటే మా బాయిస్ అంతా వాళ్ళందర్నీ తప్పుగా పోట్రేట్ జేశారు
ఓకే ఓకే ఇంకాంత ఒక సైడైపోయ్ మీరే ఒక సైడ్ ఉంటే ఆ ఫీల్ వేర్ చానా బా బాగోదండి ఎకాడ్నింకనో వచ్చి ఇక్కడ సర్వ్ వై చదుకోవడం మళ్ళీ మిడల్ల్లో ఇవి అవ్వడం కొంచెం కష్టమే ఉంటుంది
అన్ అన్నారు ఎ ఒరితో మడ బుద్ధి గద్ దాన్ గమ్ము వచ్చా కూసోని ఇంగ ఏడుపోస్సుంది. ఇంక గమ్మ అట్లే గుచున్నా కుచ్చుంటే త అని ఇంగ తర్వాతకోచ్చే కుట్టిమ ఆ కొంచె ముందు మా ఫ్రెండ్స్ అమ్మాయి రా అదే కల్సొచ్చారు ఇంగా వాళ్ళతో పాట్నే ఫ్రీ గుంటరేమో అని అట్లా వాయికి వెళ్నమన్ అలా అయిపోయిందండి అంటే ఓకే అంటె అది చెప్పలేను అంటే కళ్ళ ముందే ఉంట్రా కదా వాడు ఊ క్లాస్ ఓకే ఓకే ఓకే రూము ఓకే పజీ
ఏమనుకున్నాను మీ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ తనకు మీరేమో తెలుసు మీరేమో తనక్ తెలిసు
హ్మ
పర్సన్ ఇన్వాల్వ్ కాకుండా మీరు మీరు కొంచెం ఒక్ క కొన్నిసార్లు కొంచేప్ మాట్లాడ్ చూడండి మిస్టేక్ ఎవరిదైనా కూడా సో సారీ చెప్పండి పార్లే ఏం కాదు. ఇప్పుడు తన తగ్కున్న మీ మీ తప్పే లేదు దాంట్లో త మీకు తెలూసు ఉంటుందని బట్ కొన్ని రిలేషన్షిప్ కావాలి అన్ తే హామ్ ఎంది
అంటే కరెక్ట్ కావాలనోడు ఆవ తి మా కుతి ఆలోచించాలి కదా నాకు ఇంకా ఇలాంటి ఇట్లు ప్రెండ్స్
ఆ మాట అది చనా ఇంపార్టెంట్ అండి మాట ఇలా వదిలేస్తే మళ్ళీ తీసుకోవడం చాలా కష్టం తల్ ఆ చిన్నప్పటి ఇంకా తను ఏమి అని తన తెలుసు తెలిసి మరి ఇలా అనడం చాలా కష్టం కదా
ట్రస్ట్ పెట్టినా కదా అంటే వీడనా హట్ చేయ అడుగుదాం అనుకున్నా వాడే సడన్గా నీ ఇలాంటి ఫ్రెండ్ షిప్ వద్దు వద్దు నాకు అన్నాడు
ఏంత సిల్లి దానికి కానీ అంత కొంచెం నెమ్మదిగా ఆర్చం చేసింది తనకు మొదలు కొంచెం అలావాటు చేసింటే ఏమ అంటున్నాను ఏమ అనుబతున్నాను అని చెప్పి
ఫుల్ ఎడుపు వచ్చి మర నాకు ఎడుపు వస్తుంది
ఏమ్ అవదండి కొంచెం స్ట్రాంగ్గా ఉండడి మళ్ళీ తను తెలుసుకుంటాడు తను ఏం మిస్టేక్ చేశాడుని మళ్ళీ మాట్లాడతాడు ఏం కాదు
రిపేరు మనం చేయంగా
ఆమ్ ఎదురు వాళ్ళు ఎలా ఆపోజిట్ పర్సన్ ఎలా ఫీల్ అవుతాడు సెన్సిటివ్ ఆ కాదా కొంచెం థింక్ చేసి అనేటప్పుడు మాటలు కొంచెం అనే యండి ఎవరే ఏ కానీ అండి
క్షమిచడం కాదండి నేను ఎవరేమన్నా ఫీల్ కానండి నాకు కొద్దిగా క్లోజు చూడు నాకు వీళ్ళు ఎక్కువ అన్ని వాళ్ళు ఏమన్నా అన్నారంటే
అమ్
నాకు ఇప్పుడు ఒక చెప్తే ఒక అమ్మాయి కూడా క్లోజ్ అండి మా క్లాస్ లో ఆ అమ్మాయి కూడా నేను ఏమన్నా అన్నా కూడా నేను అమ్మ మాత్రం ఏడ్ చేస్తా
అప్పుడు తెలుసింది కానీ ఎ అటాచ్మెంట్ ఉంటుందో వాళ్ళతో అని చెప్పి ఆ ఎవరు ఆ ఎమోషన్స్ దు ఎమోషన్స్ అయ్యే వరకు ఉందంటే, ఆ పర్సన్ ఎంత క్లోజ్ కు ఎంత మంచిగా ఉన్నామో అని చెప్
ఉమ్ ఇక్కడ వచ్చినంక ఎవరు నాక్ వీద్ ఏమన్న ఎక్కువంటే ఇ ఈ ఈ అబ్బాయి ఇంగా అమ్మాయే అండి. వీటిల నిజం ఫుల్ గా ఏడుపొచ్చింది. ఇంకా ఆ అమ్మాయి కూడా కొ కొ ఏడుపు ఏడుసేస్తా. ఇంగ ఏమో సరే స్ సర్లేండి. నా కి ఏసి
కంటే కొంచెం స్ట్రాంగ్ ఉండండి ఏం కాదు.
ఓకే ఓకే సరే ఓకే బాయ్ అండి.